ఆఫ్టర్నూన్
గుడ్ ఆఫ్టర్నూన్ అండి బాగున్నారా అండి
బావున్న మేడం మీరు బావున్నారా అండి
ఆ బావున్నామండి ఏం చేస్తున్నారండి
ఏం లేదు మేడం తీన్న లంచ్ చేసినాం పడుకున్నాం అట్లా మీరేం చేస్తున్నారండి
అవునా అండి మేము కూడా తిన్నాం టీవి చూస్తున్నామండి
అవునా టీవి అంటే ఏం చూస్తారు మేడం మీరు ఎక్కువ
ప్రోగ్రామ్స్ చూస్తామండి ఎక్కువ
అంటే ఇట్లా ఏమన్నా సీరియల్స్ ఇట్లా చూస్తారా మేడం
ఆహా లేదు లేదు లేదండి అంటే ప్రోగ్రామ్స్ గీది ఏంటి అంటే ఆదివారం పరివారమని ఆ నెక్స్ట్ డి షో అని అవి ఉంటాయ్ కదాండి డ్యాన్స్స్ ఇట్లా
ఆ ప్రోగ్రామ్స్ చూతారు మూవీ సూసే అలవాటులెద
అంటే మూవీ చూసె అలవాటు కూడా ఉంది అండి కాకపోతే మూవీస్ తక్కువ అండి ఒక మూవీ చూడాలంటే ఇంకా త్రీ అవర్స్ కదా అండి మళ్ళీ మధ్యలా ఇగ డిస్ ఆ వర్క్ ఉంటది నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తా ఉంట ఉంటే ఇంకా ఇక ఇంట్రెస్ట్ ఉండదండి అవునండి
ఇంట్రెస్ట్ ఉండదు
ఉ ఆ అంత ఫోన్లు ఉన్నాయి కదాండి
ఫోన్ లోనే ఏది చూడాలనుకున్నా ఫోన్ లో నె నేను
ఏదో జస్ట్ టైం పాస్ కాండి అంతే టీవి
టీవీ అంతే ఏదో పిల్లల కోసం అ ఖుషి టీవీ
అవునండి ఇక మా బాబు ఐతే ఇప్పుడు పడుకున్నాడండి కానీ తన లేస్తనే అయితే ఇంక ఫోన్ కావాలి టీవీ కావాలి అంతే అంతే అండి టీవీలో చోట భిమ్ ఆ ఇంకా నెక్స్ట్ పం పంతులు మోటు పంతులు
అవునా అవన్నీ చుస్తార మేడం పిల్లలు
అవునండి అవన్నీ చూస్తాడు ఇంకా మా ఇ ఇవళనైతే ఇంకేం చూడనివ్వడండి
అంతే అంత అర్థం మైతంది ఎన్ని ఇయర్స్ ఉంటాయి బాబుకు ఇప్పుడే అంత చూసె అంత
ఉంటాయండి ఇంకా త్రీ ఇయర్స్ దాకా ఉంటాయి అన్ని తెలుస్తాయండి అన్ని చూస్తాడు
అవునా మేడం
ఉమ్
ఆ ఇంకా సీరియల్స్ చూసి అలవాట్లేదు మీకు ఇక ఏమైనా ప్రోగ్రామ్స్ చూస్తే
సీరియల్స్ అలవాటులేదు
ఆ అవును మేడం అయినా గానీ ఇప్పుడు మనం ఏది చూడాలన్నా ఫోన్ లోనే లాస్ట్ షాపింగ్ కూడా ఫోన్ లోనే చేసుకోవాల్సి వస్తుంది ఆన్లైన్
అవునండి టెక్నాలజీ చేంజ్ అవుతున్నాయి కదాండి
అంతే టెక్నాలజీ అంత టెక్నాలజీ ఏ ఇప్పుడు ఏ దిగ్గరన్నా అన్ని మంచిగానే వస్తుంది మీరు మీషో
చేసారండి మీర ఏమన్నా చేసారండి
ఆ మీ షోలో డ్రెస్ బుక్ చేసినా మేడం నేను డ్రెస్ బుక్ చే ఇతం బాగానే వచ్చింది ఫైవ్ హండ్రెడ్ బాగానే ఉంది మనం
ఉందండీ ప్రొడక్ట్ బా
బాగుంది బాగుందండి నైస్
దానికి వర్త్బలేనండీ
ఆ వర్తబల్ నెక్స్ట్ బాబు కూడా డైలీ యూస్ కు లే సమ్మర్ కదా అనీ
ఏం తీసుకున్నారండి
టీషర్స్ తీసుకున్న మేడమ్ షార్ట్స్ షార్ట్స్ ఫోర్ సెవెంటీకిి త్రీ పీసెస్ ఏమి వచ్చినయి బాగున్నాయి అవి డైలీ యూస్ చేయడానికి బాబుకి
అవునా అండి అంటే సైజు సైజ్ అండి మ
అంటే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అని అందులో అడుగుతది కదా ఎన్ని ఇయర్స్ ఏ సైజ్ అని అడుగు మనం అన్ని పెట్టుకోవాల ఆప్షన్స్
అవునా అండి
ఇప్పుడు ఈ ఆన్లైన్ షాపింగ్ కాబట్టి షాపులు కూడా పడిపోయినాయి మేడం
అ ఏంటంటే కొంతమంది ఇక ఈ మొబైల్ ఏంటి పెద్ద ఫోన్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకొని తీ కొనుచ్చుకుంటున్నారు కానీ ఇక మా నార్మల్ వాళ్ళు ఏం చేస్తారం అడి ఖచ్చితంగా షాప్కి వెళ్లాాల్సిందే కదా అండి
అవునవును షాప్కి వెళ్లాల్సిందే గానీ షాప్ నార్మల్ ఇప్పుడు అయినా గానీ ఎంత లేదన్నా టచ్ ఫోన్ లేని రోజులల్లా ఎవరు ఉండరు మేడం పనికి పోయే వాళ్ళ దగ్గర కూడా ఫోన్ యూజ్ చేతాళ్ళు మనకన్నా ఎక్కువ
ఏవండీ
మనకన్నా ఎక్కువ వాళ్ళే యూస్ చేస్తారు తెలుసా
అవునండి
ఆ అ అనీషా మేడం చూడండి ఇప్పుడు కూరగాయలు అమ్మే వాళ్ళు కూడా యూజ్ చేత్తల్లు
అవునండి టచ్ ఫోన్లు ఫోన్ పేలు
ఫోన్ పే లు కురగయా ఫోన్ పే నే పండ్లు అమ్మే వాళ్ళ ఫోన్ ఐస్ క్రీమ్ వాళ్ళ కూడా ఫోన్ పేనే
అవునండి ఇగ అంటే మనం కూడా ఇప్పుడు మనం ఇప్పుడు వెళ్తాం కదండి మనం కూడా చాలా వరకు క్యాష్ అనేది డబ్బులు మనీ ఇప్పుడు చేతిలో ఉండట్లే కదండి ఫోన్లలోనే ఇగ వాటికి పాపం మన లాంటి వాళ్ళు ఎవరన్నా అన్న ప్పుడు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారండి
అవునవును
అన్ కదా అండి ఇప్పుడు మనలాంటి ళ్ళు ఎవరు అయినా మేము ఫోన్ పేనే ఉంది నా దగ్గర డబ్బులు లేవు అని అంటే వాళ్ళ కూడా ఇబ్బంది పడుతున్నారు కదా అండి
అట్ట టెక్నాలజీ డెవలప్ అయ్యింది అంత ఫోన్ ఫోన్ పే లు అంత స్మార్ట్ ఫోన్ ఎవరైనా స్మార్ట్ టళ్ళు ఎవరైనా స్టేటస్ పెడుతు సరే మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి తెలియకపోయినా ఇప్పుడు మనం స్పీకర్ ఆన్ చేసి చేస్తారు మేడం
అవునండి అవునండి
ఫోన్లు చేయడానికి కూడా ఇట్లా సింబల్స్ ఇట్లా వన్ టూ త్ర్రి వన్ నొక్కితే ఒకరికి పోతది టూ నొక్కితే ఒకరి
ఆ ఎవరికి వెళ్తది అవును అలా సెట్ చేసుకుంటున్నారు
మా అత్తయ్య సేమ్ తెలియదని మీరు సెట్ చేసి పెడుతున్నారు లేకపో వాళ్ళ ఫోటోస్
అవునా అండి
మంచి మంచి బ్లౌజ్
ఆ అండి
ఇప్పుడు ఇన్స్టాలా మంచి మంచి బ్లౌజ్లు కూడా వస్తాన్నాయి మేడం
అవునా అండి ఇగ ఇన్స్టాలా బ్లౌజులు ఏ మో అండి నే ఎప్పుడైతే ట్రై చేయలేదండి
ఆ నేను అంతే ఇగ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కి మంచిగా చేసిందే పెడుతున్నారు మంచిగానే ఉంది ఆ బ్లూ సైజ్ ఎంత బాగు స్టిచ్చింగ్ తోనే ఉన్నాయి మన స్టిచ్చింగ్ కూడా ఎయించుకోవచ్చు మేడం
అవునా అండి మీరేమైనా తీసుకున్నారా అండి అట్లా.
నేను అత్తంతే ఆడపడుచు బుక్ చేసింది చూసిన బాగానే ఉంది.
ఓకే.
స్టిచ్చింగ్ చేసినవి తీసుకోవచ్చు ఇప్పుడు ఒక్క బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయు అంటే. డిజైన్ పెట్టి సెవెన్ ఎయిట్ హండ్రెడ్ తీసుకుంటున్నారు.
అవునండి.
పైపింగ్ వేసి కుడుతనే త్రీ హండ్రెడ్ అంటున్నారు మేడం.
కానీ అది మరి మంచి క్వాలిటీ ఉన్నదా అండి అంటే ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేయించుకున్నదంటే. అయితే మంచిగా ఉంటది కద అండి మనకి తగ్గట్.
ఉంటది కానీ ఇది కొంచెం కాల్ అంటే. ఇంత మనమే అంటే మే ఇప్పుడు మన సైజు గిట్లా అంత పర్ఫెక్ట్ ఉండదులే. కొంచం ఇగ అట్లా ఎట్లా షూట్ అయితది చెప్పండి.
ఆహ్ అదే కదండి ఆహ్ అట్లా ప్రాబ్లం కదండి ఇప్పుడు డబ్బులు పోతాయండి. కరెక్ట్ మనకి బాడీకి స్ట్రెచబుల్ కాకుండా అంటే.
ఇట్లనే తీసుకుంటే బెటర్ ఆ స్టిచ్చింగ్ బయట చేయిం ఇప్పుడు డిజైన్ వేసుకున్నది ఒకవేళ మనం ఇప్పుడు కంపూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా డిజైన్ వేసు. బుక్ చేసుకున్నం అనుకో మనం నెక్స్ట్ మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు.
ఆహా కుట్టించుకోవచ్చు అంటారా.
అట్లా కూడా బానే ఉంది కాకపోతే షాప్కి వెళ్ళి చూస్తే మనం క్వాలిటీ చూస్తాం. కొంచెం అట్లానే. చూసుకుంటే అది వేరే ఉంటది చూస్తాం కాబట్టి. ఈ ఆన్లైన్ బిజినెస్ అయితే ఇప్పుడు మనం రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు కదా మేడం ట్రూ. టూ త్రీ డేస్ తర్వాత నచ్చపోతే రిటర్న్ పెట్టొచ్చు ఇంకా.
కానీ కొన్ని అట్ల ఫ్రాడ్ జరుగుతున్నాయండి నేను కూడా మీషోలో ఇంత ముందుకు ఒకసారి చేశానండి అట్లా.
ఉమ్.
అయితే ఏమైందంటే ఫస్ట్ ఒక టూ టైమ్స్ అట్లా ఏంటిది చేశానండి. ఆర్డర్ చేసాను ఆర్డర్ చేస్తే బానే ఉంది ప్రోడక్ట్ బానే ఉంది. ఓకే బాగానే ఉంది లే అనేసి తీసుకున్నానండి నెక్స్ట్ ఏమైందాంటే. అంటే మళ్ళీ అలాగే చేసానండి చేస్తే అంటే మేము చేసింది ఒకటి నెక్స్ట్ మాకు. ఆహ్ అదివచ్చింది ఒకటి ఉండదండి ఉన్నాదండి.
ఆహ్.
అంటే అట్లా మళ్ళ రిటన్ పెట్టుకోవచ్చు అంటే రిటర్న్ పెట్టామండి అంటే వన్ వీక్ లోపే పెట్టు. పెట్టాలంటా అండి.
వన్ వీక్ లోపే రిటర్న్ పెట్టుకోవాలి.
ఆహ్ రిటర్న్ పెట్టుకోవాలంటే అట్లా వన్ వీక్ లోపే రిటర్న్ పెట్టేసినాంమండి పెట్టేసినా వాళ్ళు వచ్చు. వచ్చి పికప్ చేసుకున్నారు తీసుకొని వెళ్ళిపోయారు.
ఆసూఅవును క్యాష్ మరి క్యాష్ పడ్లే.
ఆహ్ లేదండి రీఫండ్ కాలేదు రిఫండ్ కాలేదు అనేసీ వాళ్ళకు కాల్స్ చేస్తే. ఆహ్ ఒక అంటే దాంట్లోంటాయి కదండి హెల్ప్ లైన్స్ అని అవి అని ఇవి అని. తేదా వాటికి కాల్స్ చేసి వాళ్ళకి అడుగితే. ఇంకా మాకు తెలియదండి మాకు ఆల్రెడీ మీకు ప్రోడక్ట్ వచ్చింది కదా అంటున్నారు. మాకు దాని ప్లేస్ల అసలు ప్రొడక్టే రాలేదండి. కానీ వచ్చింది అనేసి అంటున్నారు మాది తీసుకెళ్ళరు కానీ మాకు ఏం రాలే. చాలా ఐటమ్స్ అని ఏం చెప్పినా కూడా ఇంక అట్లా ఒక వన్ టైమ్ టూ టైమ్స్ అట్లా మనీ వేస్ట్ అయిందండి.
అవునా మేడం అట్ల అయితే మనం డైరెక్ట్ షాప్ క వెళ్లి కొనుక్కుందే బెటర్ ఇక అట్లా అట్లా జరగాలే మరి
అవునా నేను అప్పుడు ఒక టూ ఇయర్స్ బ్యాక్ బాగా చేసేదండి ఆన్లైన్ షాపింగ్
ఆన్లైన్ షాపింగ్ బాగా చేసేదా మేడం కానీ శారీస్ హిట్ల ఎప్పుడు బుక్ చే లే లేమన్నా ఉంటేకి డ్రెస్ససే బుక్ చేసినా మేడం
శారీసే ఎక్కువ బుక్ చేసిన అండి ఒక టూ త్రీ టైమ్స్ శారీసే బుక్ చేసాను
అవునా మేడం
ఉమ్ శారీసు మళ్ళా మా పాపకి ఒక డ్రెస్సు
ఆహా ఒక డ్రెస్ ఆ టై బాగా వచ్చినాయి క్వాలిటీ మంచిగ వచ్చినాయ మేడం
ఆ అంటే ఓకే ఇప్పుడు ఒక డ్రెస్ క్వాలిటీ బాగానే వచ్చిందండి నెక్స్ట్ బ్యాంగిల్స్ బుక్ చేశాను బ్యాంగిల్స్ కొంచెం క్వాలిటీ బాగా లేదు ప్లెస్ ఇంకా ఇక అది కూడా నాకు నచ్చలేదు అనేసి దాన్ని రిటర్న్ ఏంటిది రిటర్న్ మళ్ళీ చేస్తే దానికి రిఫండ్ కాలేదండి
ఓకే ఓకే అట్లా జరిగింది అయితే నేను కూడా ఒకసారి ఈ స్లిప్పర్స్ చూసిన మేడం బాగున్నాయని బుక్ చేసిన అవి వచ్చినాక అసలు ఏం బాలే ఇక రిటర్న్ అప్పుడు రిటర్న్ గురించి నాకు తెల్వదు ఇగ ఆ వన్ హండ్రెడ్ రూపీస్ పెట్టినే టూ ఫిఫ్టీ పెట్టి కొనుక్కున్నానిక బాధ పడ్డా బయటికి టాప్కి వెళ్ళికున్నదే బెటర్గాదా అనిపిచ్చింది
ఉమ్
సిటీలో ఉన్న వాళ్ళు మేడం కానీ ఫుడ్ కూడా ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటారట
అవునండి అన్ని ఆన్లైన్ లో చేస్తారు మనకి ఒకటి రెండు చేస్తేనే కొంచెం ప్చ్ ఇబ్బంది అనిపిస్తది మాక్సిమం ఇప్పుడు సిటీ లో ఉండే వాళ్ళు అలా
మేడం వెజిటేబుల్స్ కూడా ఆర ఆన్లైనే అట
అవునా అండి
టేబుల్స్ కూడా ఆన్లైన్ మీకు తెల్సా ఇది
తెలియ తెలియదండి నాకు అది తెలియదు
అంటే మా అల్లుడు అందులో చేస్తాడు ఆన్లైన్ లో దాంట్లనే వెజిటబుల్స్ అట వెజిటేబుల్స్ ఆ వెజిటేబుల్సే
అంటే మనం ఇప్పుడు షాప్ కి వెళ్తాం కదండి ఇప్పుడు వెజి
అంటే ఒక వన్ అన్ అవర్ అట ఈ వన్ అవర్ లా టూ అవర్స్ లా తెచ్చిస్తారట ఇట్లా మినిట్స్ లోనే ఇచ్చేస్తారట మేడం సిటీ లా హైదరాబాద్ లా
అవునా అండి అంటే మరి అందులో ఎట్లా కొంచెం డ్యామేజి అవి ఇవి ఉంటాయి కదా అండి అట్లా
ఫ్రెష్ ఉన్న వాటికి ఇంత రేటు కొంచెం మామూలు వాటికి మాక్సిమం రేటు కొంచెం ఇంకా అసలు కొంచెం కరాబ్ అయిన వాటికి ఇంకా లో రేటు అట్లా ఉంటాయట మనకి ఉన్నదే ఆర్డరు పెట్టుకుంటాద
అవునా అండి నాకు ఇది తెలియదండి వెజి టేబుల్స్ పెడతారా అనేసి ఫుడ్ పెడతారు అనేది తెలుసు అండి
అల్లుడు ఎందులో చేస్తున్నావ్ నానా అంటే ఇట్లుంటది అత్తమ్మా అని అంటున్నాడు అన్నీ ఆన్లైనే ఇప్పుడే తినాలన్నా ఆన్లైనే ఏది చేయాలన్నా ఆన్లైనే అంటే బాగా నడుస్తుందా అంటే మస్తు నడుస్తాయి అసలు సూపర్ నడుస్తా అంటున్నారు
అవునా అండి
మ్ ఈ రోజు ఉన్నది రేట్ అంటే కొంచెం బాగున్న వాటికి కాస్త ఎక్కువ మామూలుగా ఉన్న వాటి కాస్త తక్కువ అంటే ఇంగ మళ్ళీ పటికాల్లో కాస్ అట్లా
మ్ హు
ఓకే మేడం మరి
చెప్పాలండి ఇంకా
ఓకే మేడమ్ మరి
హలో
ఓకే మేడమ్ మరి బాయ్ హలో హలో